హాయ్ అండి
హలో
హలో హాయ్ అండి
ఆ చెప్పండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి మీరేం చేస్తున్నారు
నేను ఇప్పుడే తింటున్నానండి.
తింటున్నారా ఏం కర్రీ
లెమన్ రైస్ మీరు తిన్నారా
తిన్నామండి.
మీదేం కర్రీ
మాది ఇవాళ సాటర్డే కదా అందుకే పప్పు చారు చే చేసింది మమ్మీ
అ మీ మ మీకొచ్చా వంటలు
ఆ పప్పు చారు చేయడం వచ్చండి ఎందుకంటే అది ఇష్టం కాబట్టి నేర్చుకున్నా.
మీ ఫేవరెట్ పప్పు చారా
ఆహా ఫేవరెట్ అని కాదు కానీ ఆ మమ్మీ చేయమంటే ఊకే చేస్తలేదు ఊకే అది ఎవరు చేస్తారంటాందని ఎందుకు మమ్మీని బతిలాడ్డమని నేనే నేర్చేసుకున్నా
చాలా గుడ్డండి మీరు మీరే నేర్చుకొని మీరే వండగలరు.
ఆహా నేర్చుకున్నానంతే చేయడం తర్వాత ఇవాళ మా అమ్మే చేసిందిగా.
మ్యారేజ్ అయ్యిందా నీకు
ఆ లేదండి అదే అదే పనిలో ఉన్న
ఇంట్రెస్ట్ ఉందా మ్యారేజ్ మీద
ఆ ఆ ఆ అవునండి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ఈ మధ్యలో ఈ మధ్యలో ఫోన్ చాలా చెడిపేసిందండి మనల్ని ఫోన్ తోనే చాలా కరాబై వద్దన్నా
అవునందే పోన్ లో ఒక అమ్మాయ్ అ దాన్న వంటంలే
అదే అండి బాగా రీల్స్ చూసి పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది ఇప్పుడిప్పుడే
అంటే దేని వల్ల
ఆ ఒకటే రీజన్ కాదండి చాలానే ఉన్నాయి ఒకటి సిరీస్లు ఇంకొకటి రీల్స్ సిరీస్ ఓపెన్ చేస్తే లవ్ గురించి రీల్స్ ఓపెన్ చేస్తే పెళ్లి గురించి అన్ని ఇది చేసి రిలేషన్షిప్ మీద ఇంట్రెస్ట్ వచ్చేటట్టు చేస్తున్నాయి కానీ నాశనం అయ్యేటట్లు చేయట్లేదు
నాకు మూవీస్ మూవీస్ సిరీస్ లాంటివి ఇంట్రెస్ట్ రాదు
ఆ అవునండి చాలా ఇంట్రెస్ట్ సిరీస్ల అయితే ఇంకా బాగా
ఏం సిరీస్ అన్
ఆ కొత్తకొకటి చూశాను ఎంటిడిపి
ఆహా అంటే ఎన్టీడిపి అంటే ఏంటది నేను అంటే దానిట్లో ఏముంది అసలు ఎట్లా మీర ఎందుకు మ్యారేజ్ చేసుకోవాల అనుకుంటున్నారు అట్ల ఏమన్నా చెప్పచ్చుగా
చాలా మంచి సిరీస్ అది ఒక మంచి క రిలేషన్ షిప్ గురించి ఉంటుంది దాంట్లో ఆ దాంట్లో హౌ టు బి లవ్డ్ అని ఉంటుంది ఇట్ ఈస్ గుడ్ ఫీల్స్ గుడ్
అంటే మీకెందుకు అలా అనిపిచ్చింది
ఎందుకలా అనిపించిందంటే రీజన్స్ ఉన్నాయి లేండి ఆ రీజన్స్ ఏంటి అంటే ఆ ఉ ద తారా తారా తారా చేయబట్టే ఇంట్రెస్ట్ తారాని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టుంటుంది ఒక్కొక్కసారు
అంటే తారా క్యారెక్టర్ ఏంటి దాంట్లో
తారా ద ఓన్లీ సోలో గర్ల్ ఎవ్వరి గురించి ఆలోచిం చ్చనమ్మాయి తన జీవితంలో లవ్ అవే ఉండదు అనుకుంటున్నామ్మాయి ఫుడ్ అంటే దానికి కూడా నలానే కుకీస్ అంటే ఇంట్రెస్ట్
అచ్చా
ఎవరి గురించి ఆలోచన లేదు అసలు జీవితంలో ఉండదునుకున్న చాప్టర్ ముందుకొస్తే ఎలా ఉంటదో ఆ సిరీస్ ల కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు
అచ్చా
అందులో కూడా ఫస్ట్ తార ఏమనుకుంటది అది ఆ చాప్టర్ ఆ లవని చాప్టర్ ఆమె లైఫ్ లోనే ఉండదను గుంటది
ఆ
కానీ లాస్ట్ కి ఇట్ల టర్న్ అవుట్ అవుతుంది అనేది బ్యూటిఫుల్ అందుకే
ఉ మీరు ఇంకా ఏంటి మీకేమి ఇంట్రెస్ట్ ఏం చేస్తున్నారు ప్రజెంట్ ఇవాళ
ఏం లేదండి ఫుల్ ఖాళీగా ఉంటున్నా ట్రిప్స్ కి పోదామని ప్లాన్ ఎస్ తున్న కానీ మా మమ్మీని కూడా అడిగా మా మమ్మీ ఒక ట్రిప్ క వెళ్తా మమ్మీ నేను సుప్రియను ఇద్దరమే పోతామంటే పంపిస్తావా అని డైరెక్ట్ మొ మొకమీన్నే మీ ఇద్దరు అంటే పంపియ అని చెప్పిందండి
అవును
మీ ఇద్దర ఏంటి అట్ల ఎందుకంటే మీ ఇద్దర ఏ అంటే ఎట్లా పంపిస్తా అట్ ఎట్లా పంపుతార అని అడిగిందండి
ఫ్రెండ్స్ తో ఎల్లాలనుకుంట తిన్నార
అ
ఫ్రెండ్స్ తో వెళ్ళాలనుకుంటున్నారా
ఫ్రెండ్ ఎళ్దాం అన్ అనుకుంటున్నా ఎట్లాగో మా ఫ్రెండ్ ఎలా అయినా నా తోనోస్తది
మరి ఎలాగో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు కదా లోకల్ ట్రిప్ వేసుకోకపోయార?
ఆ లేదండి కపుల్ ట్రిప్ నాట్ ఆక్సెప్టెడ్ ఎందుకంటే తర్వాత ఎలా ఉ మా ఫ్రెండ్ కూడా ఇంకో ఆమె పెళ్లి చేసుకుంది తను కూడా కపుల్ ట్రిప్ కపుల్ ట్రిప్స్ అని జరిగింది కానీ ఏమైంది లాస్ట్ కి కపుల్ ట్రిప్ లేదు ఏం ట్రిప్ లేదు అన్ని ట్రిప్ లు ఇంట్లోనే కూర్చొని ఏత్తాను అవసరమా అదేదో ఫ్రెండ్స్ ట్రిప్స్ వేసుకోవచ్చు కదా
సోలో ట్రిప్ కూడా తను తను యా ట్రిప్ వెళ్ళలేదు
ఏ ట్రిప్కి వెళ్ళలే సో అందుకే నేను సోలో ట్రిప్ ఏద్దామంటే నాకు పర్మిషన్ ఉండదు. అట్లీస్ట్ డబల్ ట్రిప్ మా ఫ్రెండ్తో ఏద్దామంటే మా ఇంట్లో పర్మిషన్ ఉండదు. అందరికీ మాయం చేసి ఒకసారి ట్రిప్ వేయాలండి.
బడే ఫుడ్ అంట చానాా ఇష్టం
ఫుడ్ అంటే ఇంట్రెస్ట్ అని కాదు, ఫుడ్డే ఇంట్రెస్ట్. ఏ ఫుడ్ అని కాదు ఫుడ్డే వి షుడ్ లవ్ ద ఫుడ్.
అంటే ఇప్పుడు నేను ఉన్నాను బిర్యానీ అంటే చాలా ఇష్టం అసలు మీకేమిష్ తను
ఇప్పుడు ఇప్పుడు మీరు స ఒక హోటల్కి పోతరు అప్పుడు మీ రు ఏం చేస్తారు ఓకె మీకు నచ్చింది సపోజ్ బిర్యానీ ఇప్పుడె ఇష్టమని మీరు చెప్పిండ్రు మీరు బిర్యానీ ఆ ట్రై చేస్తారు నాకు నాకు ఏది ఇంట్రెస్ట్ స్ట్ ఆఫ్ నాకే తెల్వదు ఫుడ్డే ఇంట్రెస్ట్ కాబట్టి నేను కొత్తగా ఆర్డర్ చేస్తా అనిపిస్తది నాకు కొత్తగా ఆర్డర్ చేసినాం అనుకో
అంటే మీకు ఫుడ్ తినాలి ఇలా ఫుడ్ తినాలి ఇది ఇలా దాని టేస్ట్ ఎలా ఉంటది ఫవర్ ఓకె నైస్ అండి లుక్ నైస్
డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ చేసి అప్పుడే ఆ ఫుడ్ లో ఉండే వేరె ఏటి అప్పుడు మనకు తెలుస్తది అది ఖరాబా ఓకే ఈ ప్లేసే ఇది కరాబ్ తెలిసిపోతది కాని అదే ఫుడ్ వేరే త్ర్ టేస్టీగుంటాది
ఎస్
హలో
మీకేమన్నా అంటే ఏమన్న షాపింగ్ కెళ్ళారా ఈ మధ్య
లేదండి షాపింగ్ అంటే చెయ్యాలి బట్టలు కొనుకొని చాలా రోజులు అయిపోయింది మంచి షాపింగ్ చేయాలి షాపింగ్కేళ్ళాలి ఆ
ఏ టైప్ ఆఫ్ షాపింగ్ అంటే ఏ టైప్ ఆఫ్ డ్రెస్ కొనుక్కుందం అనుకుంటున్నారు
ఆ మొన్న మదీమ్ ఫ్రెండ్ షాపింగ్ కెళ్ళిందండి అక్కడా ఒక డ్రెస్ చూసాను తని తను ట్రై చేసింది కానీ అందులో ఒక బ్లూ డ్రెస్ అని ఒకటి ఉంది అ నాగూడ నచ్ చ్చింది ఇంకోటి వైట్ కూడా న నచ్చిందనుకోండి కాని అట్లాంటి డ్రెస్ తీసుకోవాలని పర్మిషన్ ఉండదు ఇప్పుడు బ్లూడ్రెస్ వేస్ కొనికి కూడా పర్మిషన్ ఉండదు కానీ ఏం చేయాలి అంటే పర్మిషన్ ఉండదు అంటే అది నేను వేసుకోలేను కానీ అది నచ్చింది నాకు అది వేసుకోనికి నానా ప్రయత్నాలు ఏమన్నా చేయడానికి ట్రై చేయాలి
అంటే నీ ఫ్రెండ్కి చాలా బాగుంది ఆ డ్రేస్స్
ఆ ఫ్రెండ్కా అది అంతంత మాత్రం ఉంది అట్లా ఇగ
చేయ్య
ఆ మా ఫ్రెండ్కి ఇప్పుడు మం మంచిగా ఉందని చెప్తే తన ఆకాశంంలో ఉంటదండి అందుకే మా ఫ్రెండ్కి అట్లా పొగడడం నాకు ఇప్పుడు ఇష్టం ఇంట్రెస్ట్ లేదు ఇష్టం లేదు
బానే ఉందనుకోండి ఇగ అర్థం చేసుకోండి అందులోనే
ఆ ఓకే ఓకే ఇంకా ఏంటి మరి చంగాకు
మొన్న జూడియో లో ఇంకొన్ని వైట్స్ షాక్స్ చూసా, ఆ వైట్స్ ఎన్ని ఉన్నా నాకు వాటి మీద ఇంట్రెస్ట్ పోదండి. వైట్స్ యే ఇంకా ఇంక రెండు సాక్స్ తీసుకుందాం అని ఫీలింగ్లో ఉన్న
హా అవునా
వైట్ సాక్స్ తీస్
అంటే బాఫర్స్ ఏమైనా ఉన్నాయా షాపింగ్కి
ఆఫర్స్ షాపింగ్స్ మనం ఆఫర్స్ లో షాపింగ్ చేస్తే అది నాట్ లక్కీ పర్సన్. ఆఫర్స్ లో షాపింగ్ చేయాలంటే లక్కీ పీపుల్ అయి ఉండాలి. నాగేప్పుడు ఆఫర్ల బట్టలు ఉన్నా అవి ఏవో ఒకక్కడికి అవుతాయి. సో నో ఆఫర్స్ ఆఫర్స్ ఏం లేనపు ఇప్పుడు బట్టలు కొంటా అప్పుడు సెట్ అయితె
నీకు ఏ టైప్ ఇష్టం అంటే తెస్త వెస్ట్రెనా ఎట్లా ఎక్స్పోర్ అవ్వాలనిపిస్తది నీకు
డ్రెస్సు ఇష్టం ఒకలా కాన్ నాకు సూట్ అయ్యేది ఇంకోలా వేసుకోవాలనేది ఇంకోలా
ఉమ్ అదొక ఏదామి ఏదా మాదిరిగా అంటారా
ఆ ఇష్టం ఒకలా ఇష్టం అరే ఇట్లా బావుంటది అనిపిస్తది ఇట్లా బావుంటది కానీ నాకు సూట్ అయ్యేది ఇంకోలాగ్ అయితది ఆ కానీ అది కూడా కాకుండా నేనిం ఇంకోలా యేసుకుంటా
ఉహుం
అదే నాకు కూడా అర్థం కాదు ఎందుక ఇలా అనిపిత్తది. కానీ వేసుకోవడం ఇంకోలా ఎందుకంటే నేను ఇక్కడ ఇక్కడ లోకల్లో ఉండడం వల్ల అలా
ఉమ్ మరి ఏదన్నా వెళ్ళక పోయారా, అక్కడ మీకు ఇష్టం వచ్చినట్టు ఫ్రీగా ఉండొచ్చు.
ఉమ్ అదే అనుకుంటున్నాండి. కానీ అది ఎప్పటికవుతుందో ఏమో జీవితం అంతా వర జీవితం అంతా లోకల్లోనే అయిపోయేలా ఉంది.
మరి మ్యారేజ్ ఇస్ మీ హస్బెండ్ బగ
లే దండి మ్యారేజ్ కూడా లోకలోనే చేసుకుంటా దూరం చేసుకొని ఉండలేను నేను బతికలేను
డ్రీమ్స్ ఎలా ఫుల్ ఫిల్ అయితాయ్ ఎలా ఎక్స్ప్లోర్ అవుతారు
ఎస్ అందుకే ఆలోచిస్తున్నా ఏదోటి మస్కా కొట్టి ఎళ్ళిపోవాలి
అవునా
ఉన్నాయిలేండి కొన్ని డ్రీమ్స్ కూడా జాబ్ చెయాలి అది ఇదని దానికోసం అన్న ప్రయత్నాలు చేయాలి కానీ అదొచ్చేలా లేదు. బట్ పట్టు వదలని విక్రమార్కుని లెక్క ప్రయత్నిస్తూనే ఉంటాం. కానీ చదవడం మాత్రం చాద్ తోనికాదు
ఉమ్ మోటివేట్ అవ్వండి. మిమ్మల్ని మీరు చాలా మోటివేట్ చేసుకున్నట్టు నన్నే మీరు కొన్ని ఇలా అలా అలాని చాలా బాగా చెప్పారు.
నో నో అండి ఆ మోటివేషన్ నా ల్యాప్టాప్ పక్కనే పండుకొని చాలా రోజుల నుంచి ఉంది అది ఇప్పుడు కూడా మా అమ్మీ పయ్య ముందు తిట్టే వెళ్ళింది కొంచెం సదువుకోవచ్చగా ఓపెన్ చేసి అంటే నో ఇంట్రెస్ట్ అసలేదు ఏమైనా వేసుకోపో అని చెప్పి బిళ్ళకొట్టెవ్
అవును
ఇలానో ఏమో సరే అండి ఉందాం ఉంటున్నాం
సబా
బాయ్